హలో వినపడతాండ ఎం చేస్తున్నారు ఇందాక కూడా కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు
అవునా
ఆ
లేదండి నాకు రాలేదు
అవునా
హు కూర్చొనునా ఎం చేయలేదు ఆ తిన్నాను మీరు
హ్మ్ తిన్నామండి కాఫీ టీలు అయినాయా
ఆ ఇందకె టీ తాగాను
ఊ ఉహు ఇప్పుడే తాగినానండి హ్మ్
ఏంది టీ నా కాఫీ నా
టీ కాఫీదాగినానండి
ఆహా ఇంకేంటండి స్పెషల్
చెప్పాలి మీరే
హ్మ్ ఏం వంట చేశారు మధ్యాహ్నం
ఆ నెయ్యి ఈరోజు మటన్ బిర్యానీ చేస్నా
ఓ
హుమ్మ్ అదే నా కొంచెం మాటం ఉంటే సరేంగా ఏది కాయ గురుల్ అంతగా లేేవు బైట అందుకని సరే చేసినా
హ్మ్
హ్మ్ అది సంగతి
ఇంకా ఆడికి బయకి వెళ్ళదా
ఆ ఎక్కడికి వెళ్ళలేదండి
హ ఏమండి సమ్మర్ కదా ఏదైనా వాటర్ ఫాల్స్ కి వాటర్ దగ్గర
ఇప్పుడు వెళ్ళామండి లాస్ట్ త్రీ మంత్స్ వచ్చి టూ వీక్స్ ముందు వెళ్ళామండి
అవునా ఎలా అ ఉన్నింది
మ్మ్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళామండి
ఆహా
ఆ ఆ బాగుంది బాగుంది గాన్
బాగా ఎంజాయ్ చేసారా నీట్గా ఉందా బాగా
తిగానే ఉంది
మేమూ వెళ్ళాలండి ముందయితే వాటర్ ఫాల్స్ ఉంటాయి ఎలా చె ఇప్పుడు ఆడ అంతా ఎండిపోయింది బాగా వెళ్తే ఇలా బ్లూ ల్యాండ్ ఓ స్విమ్మింగ్ పూల్లో వీటికి దా పోవాలి
అవును
స్విమ్మింగ్ పూల్ అయితే బాగానే చే తారా అయితే
మీరు ఏ ఊరికి వెళ్ళలేదా ఇంతవరకి ఏ గుడి టెంపుల్కి గాని
నేనా నేను తిరున్నాంలైక్ వెళ్ళానండి
ఆహా ఎట్లుంది అక్కడ
ఆడ బాగుంటుంది తిరునామలే ఇప్పుడు అందరుూ వెళ్త తున్నారు అందరికి ఆ అమ్ముకుంటే జరుగుతుందని జంపి
హు
ఆ వెళ్తున్నారు
హుమ్
ఆక్కడ అయిత్ తే బాగుంటుందండి ఫస్ట్ మేము. క్టెడ్ గా ఎళ్ళాము.
ఆ
ఆ గోల్డెన్ వేలూరు దగ్గర గోల్డెన్ టెంపుల్ కి కెళ్ళాం. ఫస్ట్ అదైతే చాలా బాగుంది ఫొటోస్ ఫోన్ ల అసలు అలో లేవు. ద్దు.
ఆ.
నము చూడలేము మనం ఫొటోస్ ఏం తీసుకోలేము. కానీ, వెళ్ళిన్ అక్కడికే నడిచి. ఏల్లేంత వరకు చాలా బాగుంది. అంతా మెరస్తా లైటింగ్స్ నైట్ లో ఏళ్ళాము, మార్నింగ్ ఏళ్లేదు. న్నాయి. తెల్లంగా. బట్టి నైట్ లో గోల్డ్ క. ద మొత్తము. ఆ గోల్డ్ టెంపుల్ లో మధ్యలో. లక్ష్మీదేవి ఉంటారు వాటర్. చుట్టూ వాటర్. మధ్యలో లక్ష్మీదేవి. ఎం ఉంటారు కాబట్టి అమ్మవారు. చాలా బాగున్నాయినండి. నేను ఐతే ఇప్పటి. మర్చిపోలేను బాగ్ కట్టారు కట్టేది. ఆ అది చూసిన్. తర్వాత ఇం. తిరునామలకి స్టార్ట్ అయిపోయాము మేము మా ఫ్రెండ్స్. తో ఏళ్ళాము. ముగ్గురు అమ్మాయిలము, ఒక తమ్ముడు, అబ్బాయి కార్. తోలింది వెళ్ళి. తిరుణమలై లో ట్యువెల్ కై ట్యూవెల్ కి కరెక్టుగా రీచ్ అయ్యాము. ఇంకా గో. ప్రు ముందు దర్శనం కే అంటే దర్శనం లో ఫుల్లు జనాలు. ఇంకా గో. విగ్రహం ముందర దన్నం పెట్టుకొని
ఉమ్
ఇంకా గిరి ప్రదక్షిణ అయితే
ఊహు గిరి ప్రదర్శన పద్నాలు కిలోమీటర్ అంట కదండి
ఉమ్ పద్నాలుగు కిలోమీటర్ అండి
కొండ చుడుతారు అంతే కదండి
కొండ మధ్యలో గుడి ఉంటుందండి ఎమ్ ఈ కొన్నని చుట్ట ఎట్టడమే గిరి ప్రదక్షిణ కొండ మధ్యలో గుడి ఉండేది ఈ ఈ ఆ ఈ కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ ఈ చుట్టూ తిరిగి ఎక్కేటప్పుడు చాలా మంది జనాలు అప్పుడు మూడేండ్ల అప్పుడే అంతమంది జనాలు ఉన్నారు అప్పుడప్పుడే అది ఫేమస్ అవుతానింది
ఊ
పక్కన అంతా సాధువులు మీకు ఐడియా ఉంటారు మనం కాశీలో ఉంటారు అనుకుంటాము
ఊ
ఇక్కడ ఎంత ఉంటారో ఇక్కడ కూడా అంతమంది వచ్చేసారు చాలా మంది ఉన్నారు ఊ చాలా మంది సాదువు అవును ముందే సాధువులున్నారు ప్రతి దగ్గర మన వెళ్ళే దగ్గరంతా ఒక గుడి ఉంటుంది చిన్న గుడి దీవిగ్వ ఈశ్వరుడుది తినేవి వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి మెడికల్ షాపు కాబట్టి మేము వెళ్ళింది పన్నెండుకెళ్ళము
హు
ఆ వెల్ పన్నెండుకెళ్ళం కాబట్టి అసలు నేను వీక్ అప్పుడు నేను పడిపో పోతానేమో అని మా ఫ్రెండ్ ఎక్కిరిస్తా ఉన్నిన్ది కానీ నేను స్ట్రాంగనే వెళ్ళాము నిద్దరున్నింది గానీ పా అర్ధరాత్రి పన్నెండు గా దా నిద్దర ఉన్నిందిగానీ కనీ మెట్ల ప్రదక్షిణ చేస్ సాము
ఓకే
తిన్ తింటా ఆడతా పాడతా జేసిన ముగ్గురము కరెక్ట్ గా పన్నెండుకు స్టార్ట్ అయితే అ తెల్లవారుజామున ఏడు గన్ ఇళ్లకొచ్చామండి మళ్ళీ
ఏంది గిరి ప్రదర్శన అంత సేప్పడుతద ఓ పద్నాలుకె ఆ
పద్నాలుగు కిలోమీటర్లు నడిచి కదా అది నైట్లో కాసేపు కూచోని వస్తాము అట్లా అన్ ఇద్దరైతె పోలేదు గని కాసేపు కుచ్చొని కుచ్చొని వచ్చాము కరెక్ట్ గా సెవెన్ కంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పటికి దర్శ్ ననికి చూసాం కానీ దర్శనం అవ అవలేదు
ఉహ్
ఇంకా ఆ గోపురం ముందరా ఆ టెంకాయ కొట్టి హారతి తీసుకొని దీపం పెట్ టేసీ అక్కడ ఫొటోస్ తీసుకొని కార్లో రిటర్న్ అయిపోయాము ఫుల్ అందరూ టైర్డ్ లో ఉన్నాము మా తమ్ముని మాత్రము రమ్మని చెప్పలేదు ఆ అబ్బాయిని రెస్ట్ తీసుకోమన్నాం నిద్రపోమన్నాం ఆ కార్ డ్రైవింగ్ చేస్తాడు కాబట్టి ఆ అబ్బాయిని నిద్రపోమని మేము ముగ్గురం మా అమ్మాయిలమే వెళ్ళాము ఇప్పుడు ఇప్పుడు ఆ సేఫ్టీ ఉందో లేదో తెల్దుగాని మనం ముగ్గురం ధైర్యం చేసుకొని వెళ్ళిపోయాము
ఆ
లీ తిరిగి రిటర్న్ ఎల్ చేస్తా ఉన్నప్పుడు మేం కాసేపు టైర్డ్ అయ్యాం పోయినాం టిఫన్ చేసుకున్నాము ఆ వెళ్తా వెల్త తో వెళ్తా తన ఏం చేస్త సడు ఆవుని గుద్దేశాడు అండి చిన్న దూడ అన్ గుద్దే డు ఆ అబ్బాయి వెనక్ తిరిగి వెనక్ తిరిగి మాట్లాడాడు అప్పుడే చెప్తున్నావు నువ్వు వెనక్ తిరిగి మాట్లాడొద్దు అనేసి అ తా ఉన్నాయి మూమెంట్ లో
హా
దూడన గు ద్దేశాడు ఆ దూడ మాకు దర్శనము అన్న మంచిగా జరిగాయి
ఆ ఆ
కానీ ఆ దూడని గుద్దడము ఆ ఆ దూడా ఆ అదింటది కదా ప్యాడ అంతా మా మీద జల్లారు చల్లింది అది చనిపోయేటప్పుడు అంత
అయ్యయ్యో చనిపోయిందా
చనిపోయింది
అర్రే
కార్ లో స్పీడ్ గా వచ్చి గుద్ది
ఏంటి ఆ అబ్బాయి అంత మాత్రంగా లేకుండా పోయిపోయి ఒక చిన్న దూడని గుద్ నడే
అక్కడ ఊరోళ్ళ అంతా వచ్చారు రూ పోలీస్ వచ్చారు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది కానీ మేమున్న వాళ్ళ మాకు ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి రిటర్న్ అయ్యేట అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ పెద్ద పెద్దమ్మని కూడా ఎక్కించుకొని వచ్చాడు వాళ్ళు ఆల్రెడీ గుడికి వెళ్ళేసి రిటర్న్ అవుతా ఉన్నారు మేము అదే టైం కి రటర్న్ అయ్యాం కాబ కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ మాతమ్మ పెద్దమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుండి మాట్లాడి ఆ అబ్బాయి ఏడు వేల ఎంత తో తీసుకొని వాళ్ళు ఆబ్ దూడాకిి సంబంధించిన వాళ్ళు కూడా అంతేం బాధపడలేదు డబ్బులు తీసుకుని గమ్మనే అయిపోయారు అంటే ఏదో లైట్ గా ఏడ్చ్ చనట్టే ఏడ్చారు
ఆ ఆ
ఆ తీసుకుని మాకైతే చాలా డిసప్పాయింట్ అయిపో యా మండి అప్పడు నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి దేవుడి దగ్గరికి అది అది అది అప్పుడు అనుకుంటున్నాం గాని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇంతవరకు
అంతే అండి కొంతమంది మొబాయిలు చిన్న ఈ యాక్టివ్ గా మరి ఓవర్ యాక్టివ్ గా హైపర్ యాక్టివ్ ఉంటారండి కొంచెం ఆలోచించాలి బాధ్యతంగా ఏది ఏని చెయాలి ఇప్పుడు వాళ్ళ ఆవు అయినా కూడా ఆ చనిపోయిన ఒక ప్రాణం కదా వాళ్ళ అమ్మ ఎంత తప్పిస్తుంది
అవును అది రోడ్ క్రాస్ చేస్తా వాళ్ళు రోడ్ లో వదరే సార్ అే హై
అవును అది ఎట్ట మీరు అది గుదిినాక వెంటనే వచ్చినారంట వాళ్ళు
అంటే వాళ్ళు పక్కనే ఉంటారు కదా వీ వీటిని దాటించే టై లో అది కొంచెం స్పీడ్ గా వచ్చి కార్ కి ఎ గుతేస్తున్నారు చాలా ఇట్లే అవు ందండి హైవే దగ్గరంతా కుక్కలు పిల్లులు పందులు ఇవన్నీ చాలా యాక్సిడెంట్కిి గుర అవుతాయి మనుషల తెలి కాబకునేస్త ర కానీ వాటికి ఏం తెలిదు అవి నేరుగా ఒకటే చూస్తా వచ్చి కుతుకునేస్తాయి అదొకటి అ అలా జరిగింది ఇంకా అందరం ము ఆ ఇదులోనే ఉ అ భయపడపోయాము కొత్త ఊరు
మీరు మీరు ఇక బండ కాాలంటే అబ్బాయిలతో వెళ్ళబాకండి మరి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళతో పోండి
అది అప్పుడు తెలియదు ఆ అబ్బాయికి ఆల్రెడీ కొండ మీద వర్క్ చేసే అబ్బాయికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందనే కదా మనం
బాయి అయినా వెనక్ తిరిగిఏది మాట్లాడేది
నా అబ్బాయికి అంత తెలిలేదు అంత ఇ కొంచెము తెలివి లేద అనమాట తెలివి లేకుండా ఉన్నాడు పిలోడు ఇట్లా ఆ రోజు అట్లా గు ఆ కంప్లీట్ యిందండి మాకు అన్ని బాగా జరిగాయి అన్ని దర్శన దర్శ కం పోలేదు గాని మేబీ దర్శనం పోలే దాదా ఒకటే అంతా బాగా దేవుళ్ళు వార్త తీసుకు న్నాము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్ నాము
ఆా
అన్ని చూసుకుని వెళ్తా ఉన్న టైం లా ఇలా జరిగింది
టగా జాగర్త వెళ్ళు నాదేలి ఫ్రెండ్స్ అంటే కొంచెం బాగా అనుభవం ఉండేవాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళండి ఎందుకం
అనుభవం అంటే కొండ మీద పని చేేసే వాళ్ళకి ఊరీ కే ఉద్యోగమో
వా అబ్బాయితో కాదండి మాముూలు ఫ్రెండ్స్ వాళ్ళ ఏమం టే ఆటలు పాట్లుగా తిరగడం ఇట్లా అయిపోతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి
మ్మ్ తన తమ్ముడు కాబట్టి తీసుకెళ్ళాము ఇంకా అయితే నమ్మి ఎల్ ది లేదు దు మేము వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ లోనో
మూడేళ్లయిందా
అవునండి
సరే సరే
ట్రైన్ లోనో బస్సు లోనో వెళ్తాం
ఓకే అండి సరే అండి ని మల్ జాస్ సనా ఆ ఏమ